పెట్టి సెవెన్ కాల్సే ఉన్నయన్నార్ కదా. అయ్పోయ్నియ మీకూ అంటున్న.
ఎప్పుడు ఉప్పుడా.
ఆ మెసేజ్ పెట్టింది లేదు ఇంక ఉప్పుడ్ మీర్ ఫ్రీగా ఉన్నారా కాల్ చేయ్నా అనంటే యెళ్ళపోయ్ంది.
సెవెన్ కాల్సైపెయ్నాయనెందుక్ చెప్
అవ్వలేదు అన్నాను ఇంకా అవ్వలేదు మీరు ఫ్రీగా ఉన్నారా కాల్ చేయన ఉప్పుడు అన్నాను.
సెవెన్ కాల్స్ అనేం చెప్పలేద్ కద.
పొడుకున్నాదేమొ ఎలగే ఈ పిళ్ళప్పదు అని .
ఆ అమ్మాయే క ఆ అమ్మాయే కదా ముందు మెసేజ్ చేసింది మళ్ళీ ఏమైందో.
ఉమ్ నన్నాఫ్ ఫోన్ జేసింద్ దివ్యాకి. తర్వాత నేన్ జేసాను తర్వాతే సర్లే ఆ అమ్మాయ్ ఫో చ్ ఏ అ అమ్మాయ్ ఇబ్బంది పడుతుందేమోలే అనేసి పొద్దున్ నేనే మళ్ళీ మెసేజ్ పెట్టాను రిప్లై ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ తను పెట్టింది. నేను రిప్లై ఇచ్చాను. మాయమై. పేంది
ఎ ఎలాగన్న కొ ట్టోల్తో ఎక్కువ్ మాట్లాల్లేం కద. ఉమ్ టాపిక్స్ రావెక్కువ.
అదె అందులోను మన్ దే ఆ అమ్మాయ్డి కొంచెం స్లా మనమె ఇబ్బంది పడాలె ఆడ మాట్లా అర్దం గాక.
ఈ
సినిమాలు కూడా ఎక్కువ అన్ని ఆంధ్ర వాళ్ళె ఉంటారండె ఎక్కువా పర్పెక్ట్ తెలుగు లాంగ్వేజ్లొ వొత్తాయ్ సినిమాలన్నీని ఎక్కు. తెలంగాణా యాక్సెంట్లొ రావే కద.
ఇప్పుడు వస్తున్నాయ్ కదా. మాస్సినిమాలన్నీ ఎక్కువ అలాగే ఉంటాయ్ గద.
వకరో ఇద్ద్రో ఉంటారంతె మూవీలో అలా మాట్లాడేవొళ్ళు మిగిల్నొల్లె నార్మల్గ మాట్లాడేవొళ్ళు. హీరోస్ హీరోయిన్స్ కూడా అందరూ మన స్పష్టమైన్ తెలుగు మాట్లాడ్తార హైద్రాబాద్ సైడోల్లమొ తెలంగాణ యాక్సన్ మాట్లడిరు ఈ సిరంజీవి అల్లు అర్విందు వీల్లందరూ అట్ సైడేగా. రామ్ చరణ్ గాడికి మళ్ళీ పిల్ల పుట్టిందా పిల్లోడు పుట్టాడా.
పిల్లోడె ఎ ఇద్దరు కదా మళ్ళీ ఇద్దరు పుట్టారు. పిల్లా పిల్లడు ఇద్దరు
ట్విన్సా?
ట్విన్సు. ఇప్పుడు కూడా ఏంటి చిరంజీవి లాగా ఇద్దరు అమ్బయిలు ఒక అబ్బాయి. ఇప్పుడు వీడిక్కూడా అలా ఈద్దరమ్మాయిలు ఒక్
మ్మ్
ఆ ముందు నుంచి ముందు నుంచి ఎన్ననెవారో, పాపం ఇప్పుడు దాకా పిల్లల్లేరు పిల్లల్లేరు అంటే త్రీ పిల్లకాయ్ వచ్చేసారు. మ్ మ్మ్ అవును ఇంతకీ ఉపాసన హాస్పిటల్ కూడా ఉంది
మ్మ్మ్ రామ్చంద్ అంటే అది ఇంకా ఎక్కువ డబ్బులన్నాది.
ఆ ఏంటి ఫస్ట్ చూస్ తె వామ చిన్నప్పుడు దా వాడికి పెళ్ళి అయ్యేటప్పుడు ఉపాసన ఇల్లు అలాగ, ఇలాంటి ప్యాలెస్, అలాంటి ప్యాలెస్, తర్వాత తెగ చూపించేసేవారు.
మ్మ్ హు స్టార్టింగ్ లో రామ్ చరణ్ వస్తలా నచ్చేవాడు కాద తర్వాత తర్వాత ఇప్పుడు బాగున్నా పర్లేదు అని చెప్పి
నాకు మగధిర నుంచే కొంచెం ఇష్టం. ఎందుకంటే అప్పుడు థియేటర్ కెళ్ళి ఫస్ట్ సినిమా వాడిదె చూసాను.
అలా ఫ్యానయిపోయావా?
అవును. అలా ఫ్యాన్ అయిపోయనే ఇంక మళ్ళీ మళ్ళీ ఇంకా సినిమాలు ఎక్కువ చూడ్డం వల్ల ఇంకలాగ
మని ఏ హీరోయిన్ అ ఆ హీరో నాకు అనుకునేదాన్ని అలా అలా ఎలా ఈ రామ్ కెలాగ్ అట్రాక్ట్ అయిపోయిన్నాగే తెలీదు.
మ్మ్ నేన్ రామ్ చరణ్ ఫ్యాన్నంటే అప్పుడేమనె వారు తెలుస్ స మా తమ్ముడల్ అందరు నవ్వేవారు. మళ్లీ మా తమ్ముడేమో అల్లొ అర్జున్ ఫ్యాన్.
మ్మ్ హు ఒకప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్ నేను కూడ తెలుసా! పన్ ఆ ఫైటింగ్ లయిపోయి మాక్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కె స్కూల్లో
మ్మ్ హు
ఎవరికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని
ఆ
అలా అలా ఇప్పుడు నా అల్లు అర్జున్ కూడా నచ్చు తెల్స్ సాడు అన్ని వికలాశాలు ఆడ్ నేమ్సే రామ్ చరణ్ నే డీసెంట్గా ఉంటడు.
గుడిసు మన బింగా అంటారు అందర హు
ఆలా కొడుకు ఎంటే బాబు అయ్యానుగాడు ఆడిని చూత్తేనే నవ్వు వచ్చేద్దా
కి చూపించారమ్మా వాళ్ళు రీల్స్ తెగ వచ్చేస్తున్నాయి. మా అమ్మ ఒకటి చూసింది అంతా యూట్యూబ్ లో, ఇంకా టీవీలో, అన్ని వాడియే వచ్చేస్తున్నాయి.
అన్నీ అల్లార సలే వాబ
ఆ చూసావా వాళ్ళ నానమ్మ చ హు వాళ్ళ నానమ్మ చన్ పోయినప్పుడు అనుకుంటా
డ్యాన్
ఎవరో ఆ డాన్సస్ పోల్ందంట పూలదండ ఆవిడిక వేసిది వీడ వేసుకుంటున్నాడు మెల్లో బాబోయి
అళ చెల్లి ఆలు చెల్లి ఏమో అదేమో ఖచ్చితంలా ఉంటది కదా చిన్నప్పుడే బాగుండేది అది అంటే బాగా చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు చిన్నగానే ఉంద అనుకో
పెద్దయ్యక ఎలగట మాట చెప్తారు
కానీ మహష్ గాడు కూతురు చాలా బాగుంటది కదా సతారా కాద
అవును పెళ్ళికి కూడా వచ్చినట్టు ఉంది కదా
వచ్చింది అన్నింటిలోనూ ఒకటే ఏంటిది ఫిఫ్టీన్ ఇయర్స్ గర్ల్ ఈ గర్ల్ అయినా గాని ట్వెల్వ్ ఇయర్సా ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటి వన్ ఇయర్స్ కాన్ఫిడెంట్ గా నడుతుంది కాన్ఫిడెంట్ గా ఉందని చెప్తుంది
అ
బాగుంటది అందంగా ఉ కదా అది బాగుంటదాఅలా ఆళ్ల అన్నయ్య బాగుండే వాడు చిన్నప్పుడు ఆడు పెద్దయ్యాక అసలు ఇప్పుడు ఎక్కడ మాయమయడో కూడా తెలీదు కనిపించట్లేదు అసలు
ఆ లేదు మళ్ళీ మధ్య ఒకటి వచ్చింది కదా పాకిస్తాన్ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అని చెప్పి రీల్స్ వచ్చినాయి కదా
చూలేద అది
చూడలేదు అందరు గ్రౌండ్ లో పడుకున్నార అనమాట ఓ అమ్మదిమో గ్రీన్ కలర్ షర్ట్ లా ఉంది వీడిదేమో బ్లూ కలర్ షర్ట్ లా ఉంది
గ్రీన్ వేసుకుంటే పాకిస్తానా కాదు గ్రీన్ గ్రీన్ వేసుకుంటే పాకిస్తానా
అలా చెప్పారు అలా రీలు వచ్చింది
మ్మ్
బొడ్డ ఒటి సినిమా ఏ సినిమా అది నెంబర్ వన్ అందులో బాగున్నాడు తర్వాత పెద్ద
కొ కొంచెం లావు అయిపోయాడు పొడుగ్గా ఉన్నాడు
అవును అసలీ యన్టీఆర్ పిల్లలు ఎలా కూడా తెలవదు కనపడురు అసలా
యన్టీఆర్ మళ్ళీ మారిపోతే బాగున్నా పాతలు కొత్తె ఇంక
హ్మ్ ఏమ్ సినిమా అసలా
చేయకుండా ఉండడండి. ఏదో ఒకటి చేత్తాడు.
ఆ త్రిబుల్ఆర్ మూవీ తీసాక ఇద్దరీ ఒకదాని తర్వాత ఒక . రెండా ఒకటా
ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నాడు కదా రామ్ చరణ్. చూ సినిమా హిట్ అవ్వడం కోసమే తెగ మాలలు వేసేసుకుంటున్నాడు భక్తి ఎక్కువైపోయింద
హిట్ అవడం కోసమా లేదు పిల్లలు పుట్టారనే కోసం. దేవున్ని ఒకటి అడిగితే రెండిచ్చారని. హ్మ్ పర్స్నల్స్ ఈ అమ్మాయి రిప్లై ఇత్తదా, కరెక్ట్ గా ఫోన్ మాట్లాడినప్పుడు ఇత్తదా. నువ్వు చేసాక నేను చేస్తా కాల్ నీకు అంటుంది..
హు మ్మ్
ఊర్కే ఆ ఉంది.
నువ్వే చేసి చూడు ఆ అమ్మాయి నెంబర్.
నీకు ఏ సినిమా హీరో అంటే ఇష్టం. రామ్ పోతినేని అంటే ఇష్టం. నీకు ఎవరంటే ఇష్టం నాకు అయ్యో పర్సనల్ డీటెయిల్స్ మాట్లాడుకోకూడదు. కదా మనం ఇందులో అలా అలా అప్పుడవుతున్న మజ్జలో. ఆ ఆ
మనమైనా అన్ని మాట్లాడేసుకున్నాం.
మన డైలీ కాన్వర్జేషన్. ఏందిది ఫోన్ మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడుకుంటాం, అలా మాట్లాడేసుకుంటున్నాం. ఫస్ట్ ఫస్ట్. చదువుకున్నప్పుడు పుస్తకాలకని కొంచెం ఇబ్బంది పడ్డామా.
ఫస్ట్ కాలే బా మాట్లాడకు ఫస్ట్ కాలే బా మాట్లాడుకున్నాం అనిపించిందే నాకైతే.
చ్ మాటలు రాలేదు. జాగ్రత్తగా ఒల్లు దగ్గ రెట్టుకొని మాట్లాడుకున్నాం ఇప్పుడు. మామూలు కాన్వర్జేషన్ అయిపోయింది. డైలీ రొటీన్. నైన్ మినిట్స్ అయిందే అ వన్ మనిట్ంది ఆకలి లే ఉన్నాయి. ఏంటి దేవుడ ఈ పేదరికంలో పుట్టించ చచ్చిపోతున్నాం.
మధ్యాహ్నం అలాగే ఏమి ఏమి లేవు. మా అమ్మనే ఇదొకటి చేయమంటే ఇంకా కిచిడి లాగే చేసేసింది. మా అమ్మ
మా అమ్మా నిన్న పప్పుచారే ఈ రోజు పప్పుచారెనే బాబు ఆ మాం కోడు గుడ్డు కొలటేస్తుంది ఏ నేనేం చేయనుంటంది గ్యాస్ ఎక్కువైపో కూరగాయలు కోన్ రడు మేమ్
అవును గ్యాస్ గ్యాస్ ఒక నెల ముందు బుక్ చేసుకోవాలంట. మా అన్నయ చెప్తున్నాడు. ఉమ్ నెల ముందు బుక్ చేసుకుంటే నెల అయ్యాక వాతాదంట, ఇంకా
మా అమ్మమ్మ గ్యాస్ అయిపోయిందని ఏడ్చేతుంది ఫోన్, చేసిందని చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ డేస్ స్ మను అఫ్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ, సిలిండరు బుక్ చేసుకోవాలంటే ట్వంటీ ఫై డేస్ టెన్ మినిట్స్ అయి